వినిపిస్తుందా
వస్తుంది కాలు వచ్చినది ఇది మీదేనా
అవునండి
ఎవరండి మీరు మీ పేరు మీ డీటెయిల్స్ ఏం చెప్పకండి
తెలుసండి అది మాకు
చెప్పరాదండి వాట్ ఆర్ యూ డూయింగ్
ఏం లేదండి టేవ్ చూస్తున్నా మీరేం చూస్తున్నారు
మీ నేమ్ లేదండి ఇప్పుడే కోడి కానుంచి వెళ్లి గుడ్డు పెట్టామని అడిగి ఒక రెండు గుడ్లు తీసుకొచ్ చ
మీక్ మీకు కుకింగ్ వచ్చా అండి మరి
లేదండి ఇ వి ద రోడ్ పైన ప్లేట్లు బట్ కొని అడుగు అడుక్కుంటూ తిరుగుతానండి అదే
హలో చెప్పండి
మీరు నవ్వుతున్నారా అండి
లేదండి కొంచెం మీరు మంచిగా మాట్లాడ్ తారా ఎందుకంటే కాల్ రికార్డ్ అవుతూ ఉంటది
సరే అండి మీ పని తర్వాత కాల్లో చెప్తానండి. సరే అండి ఏం కూర ఉండారు మరి ఇంట్లో
ఈ రోజు మా మమ్మీ టమాటో ఎగ్ వండిందండి
టమాటో ఎగ్గు టమాటో ఎగ్గు ఎలా వండుతారో చెప్తారా
నాకు కుకింగ్ అంత అంతగా రాదండి మా మమ్మీ వండుతంది నేను శుభ్రంగా తిని పెడతాను
వచ్చిఉంటే చెప్పండి పొద్దున్న కూర ఉండాలి కదండి.
అవునా నాకు ఒక రెసిపీ వచ్చండి అది చెప్తాను మీరు రె ట్రై చేస్తారా
చెప్పండి
దొండకాయ తెలుసా అండి మీకు
దొండకాయ తెలుసు కానే మా అక్కడ దొండకాయ లేదండి సరే చెప్పండి రెసిపీ
మీ దగ్గర వెజిటేబుల్ ఉందో చెప్పండి
నాకాడా టమాటా ఉంది. ఆనియన్ ఉంది. అలాగే నాకాడా గుడ్లు ఎగ్స్ ఉన్నాయండి.
ఓకే అండి ఈ రోజు మా మమ్మీ టమాటో ఎగ్ వండింది కదా అదే రెసిపీ చెప్తాను. అట్లా ట్రై చేయండి.
సరే అండి
వాటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని దాంతో పాటు ఆనియన్స్, పచ్చిమి చ్చి కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి.
అ
తర్వాత ఒక ప్యాన్ ఒక బౌల్ గిన్నె పెట్టుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ ప్లేట్ తీసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేయండి.
ఆ
వాటిని ఎప్పుడు ఫ్రై అయినాక
ఆ ఫ్రై అయి ఓకే దాని తర్వాత
కొద్దిగా పసుపేసి మళ్ళీ ఫ్రై చేసుకున్నాక అందులో టమాటాస్ యాడ్ చేయండి.
ఓకే
టమాటోస్ నుంచి వాటర్ కంటెంట్ అంతా పోయినాక కొంచెం దగ్గరకి అయినాక దాంట్లో కొద్దిగా ఉప్పు, కారం యాడ్ చేసి కలుపుకోండి.
సరే
తరువాత మంచిగా దగ్గరికి వచ్చినాక ఎగ్స్ ఒక ఫోర్ ఫైవ్ ఎగ్స్ తీసుకొని దాంట్లో కొట్టుకోండి అందులో వెయ్యండి.
హు ఓకే ఓకే దాని తరువాత
ఉడకబెట్టినాక దాన్ని మంచిగా కలపండి లేదా స్కిప్ చేయండి. మీకు ఎగ్ బుర్జీ లేక వేరియస్ లేకుండా కావాలంటే మొత్తం స్మాష్ చేసి మొత్తం కలిపేయండి. లేదు కొంచెం ఎగ్ ఎక్కువ ఉండాలంటే దాన్ని కొంచెం విర కుంటా మంచిగా తిప్పేయండి.
సరే
పైన నుంచి ధనియాల పొడి ఇంత కరివేపాకు యాడ్ చేసి ఒక ఫైవ్ టు టూ మినిట్స్ అట్లా పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయండి టేస్టీ టమాటో ఎగ్ కర్రీ రెడీ అవుతుంది.
బాగుంది అండి ఇంకేమైనా వేరే వంటకాలు తెలుసా అండి మీకు
లేదండి నార్మల్ గా దేవ్ చిన్న చిన్న వంటకారు
చు చుగా ఉంట బిర్యానీ తెలుసా అండి బిర్యానీ ఎలా వండుతారు
తెలిదండి మా అన్నయ్య బాగా వండుతాడండి ట్రై చేయాలండి ఒకసారి
అన్న అన్నయ ఎలా వండుతారో తెలుసా అండి
తెలిదండి మా అన్నయ్యని కనుకుని చెప్తాను మా అన్న బాగా చేస్తాడంట అండి కానీ ఇప్పటి వరకి తినలేదు ఈసారి కలిసినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయాలి.
మీకు చేరదంటారు మొత్తానికి
చేయరదండి మా అన్న మంచి షెఫ్ అండి మంచిగా బటర్ చికెన్ వండుతాడు ఎగ్ కర్రీ వండుతాడు బిర్యానీ చేస్తాడు చికెన్
మీ అన్ననే పొగడకండి మీ అన్నకి పొగొడతాలంటే ఇష్టం ఉండదు అనుకుంటాను పోగొడకండి తప్పు కదండి అలా పొగడ్త ఇష్టం లేనప్పుడు ఎందుకండి పొగడ్త
ఓకే అండి మ అన్నని కదా అండి పొగిడేది మీకేం ప్రాబ్లం అవుతుంది
సరేలేండి సరే సరే ఇంట్లో ఏం చేస్తున్నారు టీవీచ్ నేను నార్మల్గా ఇంట్లో నే పడుకుంటుంటానండి పొద్దున్నంచెలి మధ్యాహ్నం వరకు ఇలా మధ్యాహ్నం మధ్యాహ్నం అయిపోగానే ఒకసారి లేస్తానండి లేచి ఒకసారి టైం టైం చూసుకొని మళ్ళా పడుకుంటానండి
బా అట్లా నైట్ నిద్రపోతారండి పొద్దున్నంచి
ఆ అయ్యో ఆ లేదండి లేదండి మళ్ళీ ఒకసారి ఈవినింగ్ లేస్తాను మళ్ళ స ఈవినింగ్ నార్మల్ గా టైమ్ చూసుకొని ఏమైనా పళ్ళలు ఉంటే అవి చేయనండి మళ్ళీ పడుకుంటాను
మరి ఎవరు చేస్తారండి పంలన్నని
అంటే నాకు ఇక చేల్లి ఉందండి ఆమె ఆమె చేస్తాను కుండా కానీ ఆమె కూడా చేయదు అమే ఎప్పుడు పడుకుంటూనే ఉంటుంది లేవకుండా ఆమె రోజు మొత్తం పడుకున్నా
న్నటు మీ చెల్లి వడుకుతు
ఆమె రోజు మొత్తం పడుకొని మళ్ళీ నైట్ కూడా పడుకుని ఉంటుందండి ఎలా నిద్రొస్తుందో నాకు ఇప్పుడు వరకు తెలియదు
మీరు కూడా పొద్దునుంచి నుంచి పడుకునే ఉంటా అంటారు మీకు నైట్ ఇద్దరు కదా అయితే
అంటే నేను కొంచెమైనా తడబడతాను ఆమె తడబడదండి ఆమె ఒక మొద్దు ఎలాయితే ఒకచోట కదలకుండా ఉంటుందో అలానే పడుకొని ఉంటుందండి
అది కూడా ఒక టాలెంటే కదండి నిద్రపోవడం ఒక్కొక్క చాలా మందికి నిద్ర లేకుండా అయితు
ట్యాలెంట్కిి మేము చప్పట్లు కొట్టిన మమ్మల్ని పట్టించుకోదండి అసలు
గ్రేట్ సిస్టర్ అండి మీకు
అమో చాలా గ్రేట్ అండి
ఎ జన్మలు ఎ అదృష్టం చేసుకున్నారండి అందుకే అంత మంచి చెల్లె ఉంది మీకు
అదృష్టం కాదండి పుణ్యమండి
అదృష్టమైన పుణ్యమని ఏం చేసుకున్నారు అందుకే ఇప్పుడు చెల్ల కావచ్చు
చిన్న చెలె కాదండి మాది చాలా పెద్ద చెల్లి మంచి చెల్లి
ఇంకండి ఈ మధ్యేమన్న మూవీస్ చూసారా
లేదండి డబ్బులు లేదని థియేటరీకి పోలేదు
థియేటర్ కాకున్న ఫోన్ల గానీ టి టిస్ లల్లో మొబైల్స్ లో ఎన్ని చూడట్లేదు ఎన్నిట్ల వస్తలేవండి అట్ల చూడలేదా ఏ మూవీస్
ఇంట్లా చూద్దాంమంటే టీవీ లేదు ఫోన్ లో చూస్తామండి అప్పుడప్పుడు
ఎలాంటి మూవీస్ చూస్తారండి మీరు హారర్ రొమాంటిక్ లవ్ ఫన్
హాలీవుడ్ అండి ఆక్షన్ యాక్షను కొంచెం నాది నరసింహ మూవీ అండి
మీ హాబీస్ ఏంటండి
నా హాబీసు నార్మల్గా ఎవరైనా గొడవ పడితే వెళ్ళి కొట్టించుకోవడం అండి లేదంటే నేను వెళ్ళి గొడవ పడితే వాళ్ళు నన్ను కొట్టడం అండి
బాగున్నాయి మీరేమన్న గేమ్స్ ఆడతరా స్పోర్ట్స్ అంటే ఇష్టమా మీకు ఇండోర్ గేమ్స్ గనీ అవుట్డోర్ గేమ్స్ గనీ
ఇండోర్ గేమ్స్ అంటే అప్పుడప్పుడు ఫ్రెండ్తో కలిసి చెస్ ఆడతమండి
ఓకే ఔట్డోర్ గేమ్స్
ఔట్డోర్ గేమ్ అంటే నార్మల్గా తోక్కుడు బిల్ల అవుట్ ఈస్ అవుట్ ఆ ఐస్ ఐస్ ఆటలాడతమండీ
నార్మల్గా బ్యాడ్మింటన్ క్రికెట్ ఖోఖో కబడ్డీ ఇలాంటివాడరా
అయ్యో అడమండి ఒకసారి ఆడదామని ట్రై చేశాం కానీ అంటే ముఖం పైన తగిలి ముఖాలు పలిగిపోయాయండి
మొన్న ఆ మ్యాచ్ క్రికెట్ ఇండియా విన్నయింది చూడలేదా అండి మ్యాచ్
చూశామండి చూశాం
మీకు ఇంట్రెస్ట్ ఇగ లేదా అండి ఇట్ల క్రికెట్ ఆడాలి నేను కూడా అని చెప్పేసి
ఆ ఉందీ అండి ఎవరాడిపిస్తరండీ మనని
మన కి ఇంట్రెస్ట్ ఉంటే మనం పార్టిసిపేట్ చేసి చేయొ
ఇక్కడ చేయాలండి పార్టిసిపేటు ఎవరు ఇస్తున్నారండి ఛాయిస్ మనకి పార్టి పార్సిసిపేషన్ కి
అయ్యో
ఇప్పుడేం కూర వండుతున్నారు ఇంట్ల
ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తుందో తెలియదండీ నేను వెళ్ళి చూడాలి
ఈ కాల్ ఎంతసేపండి
పది నిమిషాలండి
ఓ ఇంక నిమిషం ఉందన్నమాట నిమిషంలో ఎన్ని సెకండ్లుంటాయండి
అరవై సెకండ్లండి మీరేమన్నా ప్లేసెస్ గానీ ఏదన్నా ట్రిప్స్ కి వెళ్ళాలనుకుంటున్నారా అండి లేదా ఏమైనా ట్రిప్స్ కి వెళ్ళేసి వచ్చారా
వెళ్ళేసి వచ్చాం కాని మళ్ళీ తిరుపతి వెళ్ళాలనుకుంటున్నానండి ఓన్లీ తిరుపతి
అవునవును
మళ్ళీ ఒకసారి పాతసారి వెళ్ళినప్పుడూ సరిగ్గా పరిచయం లేదు మా ఫ్రెండ్స్ తోటి అందుకే ఎక్కువగా అంత ఎంజాయ్ చేయలేకపోయాము కానీ ఈసారి వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నా అండి అప్పుడు వెళ్ళినప్పుడు ప్లాన్ చేస్తున్నాము కానీ వాళ్ళ కుదిరట్లే మాకు కుదిరినా
అయ్యో సో సాడ్
పళ్ళకు కుదిరితే బాగుంటుందండి
ట్రై చేయండి లాస్ట్ టైం ఎట్లా ట్రై చేశారో ఇప్పుడు కూడా అట్లనే ట్రై చెయండి
లాస్ట్ టైం అప్పుడు సెవెన్ మెంబర్స్ ఇప్పుడు కేవలం ఫోర్ మెంబర్సే పోదాం అనుకుంటున్నాం
అనా అయినా ట్రై చేస్తే పోగలుతరు కదా అండి మీరు అప్పుడు ఎట్ల వెళ్ళారో ఇప్పుడు కూడా
కాకపోతే ఒక ఫ్రెండు బెంగళూరులో చాలా దూరంలో ఉన్నారు
ఓకే ఓకే అండి ప్లాన్ చేయండి మంచిగా ఎంజాయ్ చేసి రండండి
వస్సమండి సరే అండీ
ఓకే అండి బాయ్
బాయండి